హలో ఆ నమస్కారం అండి ఆ వినిపిస్తుంది పిస్తుంది అండి గుడ్ మార్నింగ్ అండి
ఆ నమస్కారం అండి శుభోదయం ఏం చేస్తుళ్లు
ఏం లేదండి అన్నం ఇప్పుడే తిన్నానండి, ఖాళీగా కూర్చున్నామండి మీరండి
ఏం లేదన్ అండి ఊరికనే ఉన్నాను ఏ ఏం తిన్నారండి
ఏంటిదండి
ఏం తిన్నారు నువో అంటున్న
ఆహా అన్నం తిన్న అండి టిఫిన్ చేయలేదు ఈ రోజు నిన్న చేసాను కాని ఈ రోజు జేయలేదండి
అవునా నిన్న ఏం టిఫిన్ చేసారండి
దోశలు చేసినాం అండి
దోసెలు
అవునండి
ఉ హు ఏం చెట్నీ చేసారండి దోసెలకు
పల్లీల చట్నీ అండి
అవున అందరు తిన్నారా అండి
ఆ తిన్నారండి
ఉ
మీరండి తిన్నార అన్నం
తిన్నామండి ఇంతకు ముందుకే పప్పు చారు చేేస్తే ఆ ఒక పచ్చడి వేసుకొని తిన్నానండి
అవునా విలేజ అండి మిది ఇది సిటి అండి
అండి
మీది విలేజా సిటీన అని అడుగుతున్నానండి
ఎందుకులెండి అదంతా
హా నేమ్స్ చెప్పకూడదు గాని విలేజా అట్ల చెప్పుకోవచ్చు అవి
అవునండి సిటీినే అండి
సిటీ నేనా అవునా మాది పల్లెటూర్ అండి అవునండి మీకు అలా వెహికల్స్ బాగా సౌండ్ వస్తున్నాయండి
ఇక్కడ ఎప్పుడు వాతావరణం కాలుష్యన్గనే ఉంటది.
హ్మ్మ్ మాకు స్వచ్ఛంగా ఉంటుందండి గాలి వాతావరణం
ప్రశాంతంగా ఉండొచ్చు మీరు
హ్మ్ అవునండి
హ్మ్మ్ మీరెక్కడ ఎటన్న ఎల్లారా అండి ఇంతకు ముందుకు
ఏంటిదండి
ఈ సమ్మర్ హాలిడేస్ ల ఎక్కడ కన్నా ఎల్లారా అండి
ఏ ఎక్కడికి వెళ్ళలేదండి
హు హ్మ్మ్
మీరు వెళ్ళారండి ఆ ఇంట్లోనే ఉన్నామండి హ్మ్ మొన్నే రీస్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చామండి
మీకు ఎంతమంది పాపలు బాబులండీ మ్యారేజ్ అయిందా హలో
ఆ
మ్యారేజ్ అయిందా అండి మీది
ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మ్యారేజ్ అయిందా అండి మీది
అయిందండి
అవునా ఎంతమంది పాపలు ఎంతమంది బావులు
ఒక్క బాబ అండి
అవునా హౌస్ వైఫ్ అయినా లేకుంటే ఏమైన్నా జాబ్ ఇట్లా చేస్తారా మీరు
ఏం లేదండి ఊరికనా ఇంకా
అవునా
హ్మ్మ్ మీకు ఇష్టమైన దేవుడు ఆ దేవుడండి
మాకు ఇష్టమైన దేవుడు త్వ తురక దేవుడండి
తిరుప దేవుడా అంతే
ఇట్లా ముస్లిమ్స్ ఉంటరు కదా
ఆ ఆ
అట్లా ఆది ఇష్టం మాకు
మ్మ్
మ్మ్ మీకండి
నాకు వెంకటేశ్వర స్వామండి
అవునా మాగడ్ ప్రతి సంవస్ శ్రమ్ ఇక్కడ పియర్లనీ నిలబెడతారండి అంటే తుర్కదేవుడ్ని అంటె పీరల్ లెక్ పక్క నిలబెట్టి చేస్తారండి
మ్మ్ హు అంటే అది ఏమో అంటరు కదాండి ఏమో ప దాన్ని ఏమంటరండి
పీర్ల పండుగ అంటారండి
పండగ
ఈదులా అదే ఆ
నీ దగ్గర బా చేేస్తరా
అవునండి బాగ్ చేస్తరండి మాకాడ
మ్మ్ హు మీ ఈ సంవసరం చేసారా అండి సంస్రం సంస్రం చేస్తారా లేకుంటే రెండు సంవత్సరాల కోసారి చేస్తారా
సంవత్సరానికి ఒకసారి అండి వచ్చే నెల జూను నైన్కు ఏమన్నారండి
మ్మ్ హు
మ్మ్
మ్మ్ జీ నేనప్పుడే తీస్తున్నా నువస్తున్నావ్ అన్న ఆ అంటే కొంచెం తీసినా నిల్చున్న చేతుల్ నొస్తున్నాయ్ అని అంతలోనే వచ్ నా హలో
అవున చెప్పం
ఆ ఒక్క నిమిషం ఆగండి
అ
హలో అది ఓపెన్ చేస్తున్నా చేతులు మండుతున్నయని ఆగిన అంతే అంతలోనే అన్నొస్తుండని ఇంగ చె హలో
ఆ చెప్పండి
మీరు వారం వారం ఎ దేవునికి
ఇప్పుటి నుంచిరు మాస స సెండిమెంట్లు అన్ని ఆ చేస్తనండి మామ మా అత్త వాళ్ళు మా మావయ్య ఇట్ల
హ్మ్ హు మీరేం చేయరీగా
ఆవేం చేయమండి
హ్మ్ హు
ఏదాగద అలడు మా చిన్న పాప ఏడుస్తోంది అండి.
అవునా అడుస్తురిగా ఎడుస్తనే ఉ దరు ఎప్పుడు పాలివ్వండి కొన్ని ఏడవరు వుతిగ ఆడుకుంటున్నారు బయట
అవున అవున
ఊ మ్ మేము వెంకటే స్వామి పూజలు చేస్తామండి శనివారం శనివారం
అవన
ఆ మా అత్త మా బావ మా వెళ్ళామండి ఇంకా ముందుతో మా బాగా పుట్టిడి కది అని కాని వెళ్ళామండి తిరుపతికి
మొబైల్ ఎలా చేస్తరండాడ
తన్ఫిష్ తదే అండి ఈ ఐదు రోజులు పోయినా మేము వెళ్ళడం ఒక రోజు రావడం ఒక రోజు అది కొండల మీద ఉంటది నేను ఎప్పుడు వెళ్ళలేదు అ దేవుని దగ్గరికి ఇదే మొదటిసారి మా అ వాళ్ళు మా నాన్న ఎప్పుడు తిస్ పిల్వలె నన్ను నా పిల్ల ఎసిన భర్త తీసుకెళ్లారు అదే మొదటిసారి చాలా చాలా సంతోషం అనిపించింది ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఉ ఇగ ఎప్పుడు మేము వెళ్ళలేదు న్నమాట అట్లా నాకూ మస్తు సంతోషం అనిపించింది చాలా చాలంటే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే అక్కడ కొడుండల మీద దేవుడు ఉంటడనమాట మొ మొత్తం చల్లటి గాలి అంటే ఆకాశానికి దగ్గిరగుంటది అన్నమాట ఆ మొత్తం అడవిలోనే ఏది ఆకాశానికి దగ్గరుంటది మస్త్ అనిపించింది నాకైతే చాలా సంతోషం ఇష్టంగా అనిపించింది
అవును మేము వినడం వరకే గాని మేము గుడా చూల్లెదండి అంతే ఆ దేవుడు ఉన్ ఉంటేనే వెళ్తరు గదా కొందరు కొందరంటే కొందరు సంతోష్ తన కోసం కూడా వెళ్తారు కదా అని మాకు లేదు ఆ దేవుడు మేము వెళ్ళలేదు ఎప్పుడు
అవునా మీకి కుల మీరు ఏ దేవుని దగ్గరికి వెళ్తారండి ఎక్కువ
ఎక్కువగా శివుడు ఊ ఆ వినాయక్ పుడు హన్మాను
ఉ
ఇంకా అన్నవరం పోతాం ఇవి ఇవి అయితే తెలుసు నాకు
ఉహూ మీ అమ్మి బాగా ఇష్టమైన దేవుడు ఎవరండీ ఆ అదే అదే ఇంత ముందు చెప్పారు కదా ఇంత ముంది చెప్పారు అయితే మొదటిసారి ఇలా తిరుపతికి వెళ్ళినప్పుడు మస్తు సంతోషం అనిపించిందిండి అంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా దా అదే మూడ్ సరే అక్కడికెళ్ళేసరికి చాలా ఆనందం వెస్ అంటే నేను ఎప్పుడు దేవుడు అన్ని అంటే ఏడుకొండలు అన్ని అంటే గు తల మీద ఉంటడేమోన్ కున్నదని నాక్ దెల్వదండి ఇప్పుడు ఇట్లున్
ఉహు
చాలా బాగ అన్పిచ్చింది అసలు ఉమ్ మీ బాబుకి పుట్టెంటికల్ దీపిచ్చార అండి
ఆ తీయించామండి
ఉ ఎక్కడ దీపిచ్చారండి
వేములవాడలో ఉన్నా కొండగట్టుల అన్ అన్నారంలో
అమ్మోమ్మో మూడు దేవుళ్ళ
హ్మ్ అవునండి నాల్ నాలుగు దేవుళ్ళు
హ్మ్ అంటే కొండగట్టు వేములవాడ దగ్గరనే ఉంటది కదా అండి కొంచెం
హ్మ్ అవునండి
హ్మ్మ్ కొండగట్టు వేములవాడ దగ్గరనే ఉంటది నాకు కూడా తెలిసు అంటే చిన్నప్పుడు వెళ్ళాను మా ఇంటి పక్కన వాళ్ళ మా అమ్మ పంపించింది మా ఇంటి పక్కన నానమ్మ వాళ్ళతోటి ఎళ్ళాను అన్ని కోతులే ఉంటాయి అక్కడ కానీ ఒక్క కోతి కూడా ఏమనదు కదాండి.
అవునండి అంటే ఏదన్నా మనం తప్పు చేస్తేనే అంటై అటండి ఆడ కూడ కోతులు
నా
అంటే మా అత్తవా ఆ అంటే అంటే తెలిసిన వాళ్ళు ట్ల చెప్పారు నేనట్లనే నీకు చెప్తున్నా
హ్మ్ హ్మ్ అంటే ఏమన్నా తప్పు చేస్తే అవి ఊకోవన్నమాట అంటే వాటిని ఏమన్నా అంటుందా లేకుంటే మనం ఏమన్నా తప్పు చే,
ఆ మన ఏమన్న తప్పు చేస్తే అవి ఎట్ట చేస్తాయంటే రీసెంట్ గా మొన్న అంటే, అయితది కావచ్చు సంవత్సరం అయితంది కావచ్చు ఇట్లా స్నానం చేయకుంట చలివెడతంది అనేసి వచ్చిందడ తను వస్తే తే దేవుని దగర దర్శ్ చై ఎల్తఅంటే కోతిమీద వంటదాట సార్ కి చెప్పోండి మరి వెళ్ళి
ఆ నీనర్ గ్గర సిగ్నల్ లేనట్టుందండి నా మాటలు మీకిస్ నీకినిపిస్తుందా ఆ ఆ మీది కూడ్ నాకు అర్థం కావడం లేదు బ్రేక్ మొత్తం బ్రేక్ అయితుంది సరేలేండి
ఉమ్
సరే అండి